ఏం చేస్తునావ్ ఎం లే అమ్మగడోళ్ళు ఇందాకనే వచ్చిరు ఒకటిన్నరకి
ఆ
అంటే వాళ్ళనీ ఇగ తాతయ్య ఈరోోజు వాళ్ళకి సెలవా పిన్ని వాళ్ళకి
చిన్న వల్లక
ఆ అంటే దింపిపోయి తీసుకొని పోయాను ఆడికి
ఆహా ఇద్దన్న అమ్ముగాని విన్సుగానా
హా కూడా పోయిండు
విన్సు ఉంటదా మరి
ఆ
మిన్సీ ఉంటదానే
ఉంటది చిన్ని గిట్ట ఉన్నారు ఇగా
ఉ
వాళ్ళ పెట్టటి వెళ్ంటారు మనిషని ఆడుకుంటారు మావాయోళ్ళకేవో సండే వీళ్ళకేవో మండే
ఆహా
పిన్నివాళ్ళు వెరే కంపనీ
చిన్న ఏం చెత్తది అక్క అల్లా కంపెనీలా
అంటే ఆడ బోర్డులు నెంబరింగ్ ఎస్తారు ఏదన్నా రాసేది ఉంటే రాస్తదట
ఆ ఇంకా
ఆ అమ మరి
ఆ
నా కూడా తెలివాదురా అతే చెప్పంది ఏమన్నా రాసూడు లేకపోతే ప్యాకింగ్ ఎట్లా చేసుడు అ
చెత్తద చిన్ని పాకింగ్
ఆ నేర్పిస్తారు కదా చేస్తారు
ఉ బానే పోతుంది చిన్ని
అమ్మమ్మ ఎట్లుంది మరి నడుస్తుందా మంచిగా వంటగిట్లా చేసుకుంటుందా అమ్మమ్మ చేతనంద చిన్ని చేతంద
హ పోట్లే మీరు ఆటు
ఆ రోజు బోయింది గా మళ బోలే న మొన్న వచ్చేటపుడు బోయిందే ఇగ మల్లి. బోలే
ఉ
అంటే ఇగా అమ్మమ్మ చేస్త. సరిగా కానీ దగ్గు గిట్లస్తే లోపట అయ బాగుదిగాద లేస్తది అ చిన్న చేస్త కోన్ పోతది ఏం చెస్
చిన్నది ఏమో పాలు తాగుతాండు కన్నయ్య. ఆ
మెసేజ్ పెట్టిర్రవరైనా.
ఎవరు పెట్టేలేగా.
నేను చెప్పిన ఒక ఆమెకి అయితే ఆమెకి ఇయ్
ఆ కొట్టు మౌనికక్క ఉంది జూడే.
ఆ
వాళ్ళింటికి పోయొచ్చిన ఇప్పుడే
ఎందుకు
బుగ్గలెక్కకి వచ్చటప్పుడు రెండు వందలు ఇచ్చినా అయితే ఆ డబ్బులు తీసుకొద్దని పోతే లేదామా. వాళ్ళింటి ఎదురుంగనే మోనికకోళ్ళు ఉండేది. అయితే పోయినా అఖిలోల్ల ఇంటి ఎదురుంగనేగా మోనికక్క ఉండేది.
ఆ
ఉమ్ అయితే పోయినా మాట్లాడింది ఆమె.
అఖిల వాళ్లు గిట్ల చేశారా.
చెయ్యలే నిన్న మొన్న వచ్చిన రోజు నైట్ చేసింది. అఖిల పిన్ని
నాకు కూడా ఏమి చేయలే మొన్నటి నుండి,
ఉహు యడ ఇగ ఆమె బాబాయ్ తో మాట్లాడడం సరిపోతది అఖిలకి పాపం.
తెల్లారి చేసిన ఇగ
ఆ
తెల్లారి చేసి ఉండే
ఉహు
లేదు.
ఆ మోనికొక్కలయినైతే లడ్డుగాయిండు ముఖం నిండా పింపుల్సు ముక్కేమో లడ్డుగుంది.
ఉహు
ఉమ్
నాతో మాట్లాడు ఒకటేనా
ఆ
నాతో నేనే మాట్లాడినా ఇందాక కూడా.
అవునును నువ్వే మాట్లాడినావ్
నువ్ చేయలేదా
యాడ చేస్ నా ఇగ నీతో మాట్లాడినాంక బట్టలు పిండేసి
అమ్మాయి చేస్తే ఫైవ్ రే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వు అని చెప్పలే
ఇచ్చినా
అదే నువ్వు చేసినట్టే అది నేను చేసినా అంటున్నావ్ ఎందుకు
ఆహా నేనే ఒకటే మాట్లాడినా నేను ఒకటే నీకే చేసినగా నేను
ఉమ్ ఇప్పుడు నాద నీకు కొన్ని అంటే ఎన్నైనా మాట్లా సరుకొచ్చియో కాల్స్
ఏం చేస్తుందంటే ఎవరైనా మెసేజ్ చేస్తే చెయ్ ఇప్పుడు గ్రూప్ లో పెట్టిర్రు కదా ఎవరో ఫ్రీగా ఉన్నారా అని
అవునా చూలే నేను
గ్రూప్ లో పెట్టారు
కొట్టుకాడికి కోడిగుడ్ల కోసం అని పోతే ఇగా అట్నే పోయి డబ్బులు అడుక్కొద్దాం అని పోయి ఆడి నుంచి మోనికా అక్కని కలిసి ఓత్తనా
అవు ఇప్పుడే అన్నాడు వయ్యారి ఒక్కదన్న కూర్చున్నా నేనే చేద్దాం అనుకుంటాన ఇగ నీకు
హుహు మరి నువ్వు కూడా పోపోయినవు వాళ్ల తొటి
ఇగ పో బుద్ధి కాలే నాకు కడుపులో కొంచె ఎట్లేట్లానో ఉంది కూరల అయితే ఏం తిన బు ది కాట్లే
ఎందుకు
పచ్చళ్ళు తినకుండా కారం కారంగా పచ్చళ్లే తినబుద్ది అయితాంది చార్లు చింతపండు లేదు చారు చే దామంటే
ప్రెగ్నెంట్ ఏంది
కాదు
కాల్ ది పోమ్
దూగుంటే ఎట్లా వస్తాయ్ అమ్మాయి
హుహు
ఇంకెవరైనా మెసేజ్ పెట్టు అట్లా ఎవరైనా ఖాళీ ఉంటే నేను మాట్లాడతా అని అట్లా పెడితే ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు
ఆ పెడతా యడ ఇగా ఈయనక సిరప్స్ పోసుడు ఈరోజు సో కుదరదు కానీ ఇగా నువ్వు ఇగా మాట్లాడదామని నీతో ఒక్కదానితో మాట్లాడినా అట్లా ట్రై చేసిన ఇక ఇప్పుడు నార్మల్ కాన్వజ్ నార్మల్గానే మా మాట్లాడేదిగా మాట్లాడతలే
నార్మల్ కాల్ ఎట్లానో సేమ్ ఇగ అట్లనే
నేను ఏమైనా టాపిక్ ఇస్తారేమో ఆ టాపిక్ ఎట్లా మాట్లాడాలని నేను చేయలేగా
టాపిక్స్ కూడా ఉన్నాయి కాగానీ ఇక టాపిక్స్ త అదే రావుగా ఇప్పుడు అంటే మ్యారేజెస్ గురించి షాపింగ్ ఏం చేసినామని మార్కెట్ లో ఏమేమి కొంటారని లేకపోతే ఏమన్నా గేమ్స్ ఇష్టమా అని జాబ్స్ గురించి లేకపోతే అతే వాతావరణం ఎట్లంది మీ దగ్గర అట్లా
ఆహ ఆహా అప్పుడు మనం మీరటి అప్పుడు మనం మీరటి గురించి మా ఎట్లా లేదా
ఆ
అట్లా ఎట్లా అనుకుంటాన్నా నేను
మొత్తం అదులే ని ఇక జనరల్గా అందా ఇక అట్లా రావు కదా ఇక నార్మల్గా అంటే మాట్లాడదు
ఉహామ్
మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు మార్కెట్ ఏట్లో ఏం ఏం కొంన్ ట్టవానే ఎమ్ చేస్తాం మార్కెట్ కీ పోయి
హలో
ఆ
మీకు ఈరోజు మార్కెటేగా మరి
ఉంది సాయంత్రం
మావే పోతడ నువ్వా
అవయ పోతలే కానీ ఇక పక్కన పోతా పోయి చూసుడు ఇక కూరగాయలు ఏం తీసుకోవాలనిపియట్లే అసలు
హ్మ్ అద ఎడా కాలు ఎండాకాలం కూరగాయల కూరలు దినబుద్ధి కాదు చార్లు దినబుద్ధి అయిది
ఇ ఇక చింతపండు లేదు చింతపండు ఉంటే చార్ ఎదును కానీ చింతపండు లేదు ఇక పచ్చిమిర్చి గట్లా లేవు ఇ ఈరోజు దేవాలి తెస్త రే పదే పదే
మనం ఇంటికి పోయిన ఇంటికాడ ఉంది తెలుసా మమ్మ వాళ్ళ ఇంటికాడ చితప్పండు
ఉహామ్
కనీ తెచ్చుకోద్దుగా పుట్టింటి కానించి చింతపండు
ఏమన్నారు ఇడే కొనుక్కోవచ్చు కదా
తేవద్దు పుట్టింటికంచి చింతపండు
ఇడే కొనుక్కోవచ్చు ఇడే కొనుక్కుంటే అయిపోయ ఏముంది
నేను కూడా కొనుక్కొచ్చి చేయాలి చారు
ఎంత పండు అప్పుడు మేము ఫస్ట్ ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు ఉన్నది అదే మొన్నటి దాకా వాడినాం మొన్న ఆటోచే దాకా కూడా కి చర్లకి చార్లు ఎక్కువ చేసిన
ఆ రూమ్ లో కూడా మీరు స నీదైతందా
నో
వన్ ఇయర్ అయితేంద మీరళ్లకు పోయి
ఆ వన్ ఇయర్ దాటింది. జనవరి పంతొమ్మిదికి వచ్చినాం మళ్ళీ మొన్న అడికి జనవరి పంతొమ్మిదికి అయిపోయింది వన్ ఇయర్ ఇంకెక్కువనే అయిపోయింది
నువ్వు అమ్మగడోళ్ళకి విటమిన్ డి సిరప్స్ పోసావానే చిన్నప్పుడు
ఏమో నాకేం గుర్తే లేదసలు
మ్మ్
బయల్దేరుదామే పోయిలే అసలు
ఇప్పుడా రాసింది సంవత్సరం పాటు వాడాలని రాసింది
అడిగి పోయి డాక్టర్నడుగు
అదా ఆమెనే రాసింది చూసి ఉప్పు సంవత్సరం పాటు వాడాలమ్మా విటమినే అని ఇప్పుడు జలుబు దగ్గుంది అవి తగ్గినంక వాడమన్నది
రేపు బర్డే
ఆ
విన్సీ బర్డే మర్చిపోయినావా
ఓ రేపు టెన్ కదా
ఆ
రేపు మార్చి టెన్ కదా
మరి
మర్చేపోయిన విన్స్ గాడ తోటి నేను నీకు నీ ఫోన్ లో ఉన్న ఫుటోలు నేను దిగినవి ఉంటే నాకు పంపి అక్క
లేవనుకుంట
ఉంటాయి కదా పైన్ ఎత్కొని దిగలే ఎల్లో డ్రెస్సు మీద
ఉన్నాయి ఉన్నాయి ఆ పెడితే
అయి ఉంటే విన్సీ కూడా చిన్నప్పుడు ఫుటోలు కాంచి అన్ని పంపి
సరే మళ్ళీ చేస్తున్నా
సరే మరి